ఆ రా బాగున్నాను నువ్ బాగున్నావరా
హుమ్ బాగున్నానక్క ఏం చేస్తున్నావు
ఏం లేదురా తినేసి పడుకున్నాను డ్యూటీ నుంచి వెళ్ళొచ్చాను
ఆహా అ ఈ ఎండలకి ఎట్లాక్క డ్యూటీలో
హుమ్ ఏం చేస్తాం రా చెప్పు ఇంకేం చేస్ సం జరగద్దు ఇంట్లో
ఇంకొంసేపు బయట నాడకాలంటేనే నువ్వు ఎండలు ఎక్కువ పెడుతున్నాయి ఇంకా
అవును ఎక్కువ ఎండలు ఉన్నాయి అసలుకు ఆ ఈమంతే కదా లాస్ట్ ఇంగా నెక్స్ట్ నుంచి కొంచెం ఎండలు తగ్గుతాయి
అంటే వానల్ పడితే తగ్గుతాయి మీవి
హ
ఉ హు
అదే బట్ ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా వాన్లు కూడా పో
ఆ
ఏ ఎక్కడైనా ట్రిప్ కందుకకేమన్నా వెళ్తే తిన్నారా మరి
వెళ్ళాల ఇంకా నెక్స్ట్ మంత్ లో కొంచెం ఎండలు తగ్గుతాయి కదా
ఎక్కడికి పోవాలని అంటే నార్మల్ ట్రిప్పా దేవ్వుణ్ దర్స్ ఆ
దేవ్వున్ని దర్శనమేనా
ఉహు ఉ ఇంకా ఎండలకి ఎక్కువ ఉంటారు కదా ఇక్క జనాలు
ఇప్పుడు న నెక్స్ట్ మంత్ నుంచి స్కూల్స్ అంతా స్టార్ట్ అయితాయి కదరా
అప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంటారా ఏమంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఎవడైనా పోవాల అనుకున్నా కాని వెళ్తా వస్తుంటారా అందుకు ఈ ఎన్నోళ్లకైనా కాని ఎక్కువ జనాలు రావడము ఇబ్బంది కదా
అవునవును అందుకే నేను పిల్లల
నువ్వుంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తాది ఏ నార్మల్ ట్రిప్ అంతేనా అంకెలవేట్ వెకేషన్ కి ఎలా పోవాలనుకుంటే బాగుంటుంది
ట్రిప్ అంటే ఇంకా నెక్స్ట్ వీక్ లో మేము బాయకొండకి వెళ్తున్నాము
ఆహా
బోయకొండ గంగమ్మకు వెళ్తున్నా బోయకొండ గంగమ్మ రేల
మేము వెళ్ చేసి వచ్చినము చిత్తూర్ చిత్తూరు సైడ్ చిత్తూరు డి టీకా సరం
ఆహా కాదు మదంపల్లి డిస్ట్రిక్ వస్తది.
ఆ అంగ దగ్గరే చిత్తూరుకు దగ్గరే.
హ నవును చిత్తూర్కి దిగరే ఉ అవును పలవ నేరు ఇలా ఉ మదన్పల్లికి ద మదనపల్లి పక్కననే ఉండేది. బోయి కొండ.
పక్కనే కొంచెం డిస్టెన్స్ ఉన్నది మ్.
హాఫ్ ఆన్ అవర్ ఫార్టీ మినిట్స్ అనుకుంటా అంటే నేను ఎప్పుడు. బస్సు లో వెళ్ళలేదు ఇలా వెహికల్స్ లో అట్లా వెళ్ళనాం అంతే.
ఇంకా బస్ లో పెడితే ఇంకా టైం పడ. దధి. నార్మల్ గా మనము ఏదైనా తీసుకొని. నీవు ఇలా బంద. త అట్లా వెళ్తే అని పీరు కాని నార్మల్. బస్ ట్రావెల్ అంటేనా కొంచెం టైం పడుతదా.
ఆ.
హ్మ్మ్ అది ఒక పైన్ ఉంది గుడి కింద నార్మల్గా కింద నార్మల్గా రూమ్స్ అందు తీసుకొని ఉండ. తూ. దర్శనానికి మాత్రం పైకి వెళ్ళాలి. ఉ. నడుచుకొని నడిచయినా వెళ్ళొచ్చు న. తెలియని వాళ్ళు వెహికల్స్ కూడా ఉన్నాయిక. గలుసులో అయినా వెళ్ళొచ్చు పైకి అంత మళ్ళా పైకి వెళ్ళా కాని మళ్ళా. స్టెప్ చెక్కేసి మళ్ళీ పైకి పోవాల్సిందే.
హ అవును.
చనా బాగుంది. హ్. ప్పులు అయితే ప్రశాంతంగా ఉంటది.
నేనైతే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాను. మరి ఇప్పుడు ముక్కుబడి ఉంది మా. పెద్దయ్య వాళ్ళది. సో అందు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ట్యూస్డే వెళ్తున్నాము.
హ్మ్మ్.
హ ఆ
చుట్టుపక్కల చెట్లు ఇంకా అమ్మవారి గుడి ఇంకా కింద
బట్ అక్కడ కూడా ఎండే రా అక్కడ కూడా ఎండే కానీ అక్కడ కూడా ఏండ ఎక్కువ ఆ
ఉ బ చెట్లు బాగున్నాయి అక్కడ
బట్ ఇంట్ ఏమంటే మదనపల్లి పక్క అక్కన మదంపల్లి నుంచి హాస్లీహల్స్ కి వన్వ వన్ అవర్ ఏర్పడుతుందిలే వాస్ ల్స్ మాత్రం భలే ఉంటుంది రా అసలుకు దాని సెకండ్ డ్యూటీ అంటారు
ఆ
బలే పడు భలే ఉంటది సరకు ఇకా చలి ఎకాలంలో అయితే ఇంకా ఇంకా ఊటీనే అసలుకు
బాగుంటుంది మేము కూడా వెళ్ళాం ఇప్పుడు ఇట్లా సమ్మర్ సీజన్ లోనే వెళ్ళిన
హ
బాగుంటుంది గుడి కూడా అమ్మవారకుడి ఇంకా జనాలు కూడా ఏ టైమ్ వస్తా నే ఉంటారు అక్క ఏమంటే ఎక్కువ తిరుపతిలో ఉన్న కొత్తాగా ఉండరు ఇక్కడైతేనా అమ్మ వారికి ఆదివారం మొ నంటే మాత్రము
ఆ అమ్మ వర్కి ఇక్కడ ఆదివారం మంగళవారంము శుక్్రవారంము మూడు రోజులు జర చెక్కువంట అవి
చేస్తారు కానీ ఎక్కువ ఆదివారమే ఇస్తారు
ఆవున్న ఆదివారంమ మంగళవారంము అలారా బాగుంటుంది ఇప్పుడే నువ్వు వెళ్ళలి చూడు బాగుంటది
ఉ వెళ్లాను ఆరోజు
ఇ అక్కడ ఏమి అనము ఇక్కడే ఈ వంటలు చేసుకొని తిని దర్శ
ఆ బా ఫ్రీగా టైమ్ ఒక రోజు అంతా బాగా టైం పాస్ అవుతుందా టైమ్ పాస్ అయినట్టు ఉంటుంది అలాగా ఏ ఎంజాయ్ చేసినట్టు ఉంటుందా పోయి నాకు కాగానీ ఆ అట్లానే దేవుండర్చ అమ్మ వాడు దర్శనం కూడా బా చేసుకోవచ్చు బా ఉంది అక్కడ అమ్మవారికి చీరలు పె పెట్టింటాం కదా బోనాలకులాగా అవి సేల్ చేస్తారున్నమాట సేల్ కూడా చేస్తారు చీరలు
అవునా
నేను పోయినప్పుడు తెచ్చుకున్నాను ఇట్లా కింద దర్శ ర్శనం చేసుకొని రిటర్న్ వస్తానేప్పుడు ఇట్ సైడ్నుండోస్తాం. ఇట్ సైడ్నుండి బోచ్చామా హ్ హు ఆ ఆ ఇందాక
కోనేరు
అవునుంది ఆ మ్
అలా బాంటుంది కొండపైన అసలు ఒ బాయ్ ఉంది కొండపైన
హ్ హు
హ్మ్ బాంటుంది వెళ్లేస్ రండి ఎప్పుడైనా బా ఒక వన్ డేట్ ట్రిప్ అలా బాంటుంది
హు వెళ్ళాలి కానీ ఇప్పుడు వెళ్లే దనికి అవకాశం లేదు అక్క నాకు వెళ్లకూడదా జర్నీ చేకూడదా
ఆహా
హు
క్షంగ్
ఎందుకు మాకు కూడా ఈ నెల లాష్ టూ మ్ అది పబ్బమ్లాగ జెస్ స్తర్ అమ్మా అది గంగమ్మనే మళ్ళీ మా కూడా కొత్తగా కట్టినారా టెంపులు గంగమ్మ గుడని. ఎప్పుడో నా చిన్నప్పుడు చేషినారు మళ్ళీ ఇప్పుడు జేత్తాన్నారు. ఈ గుడి హు గంగమ్మ జాతరనే మేము పబ్బమంటం మ ఆ ఒల్పొబమ్మని బిలుస్తామా
ఊ బట్ ఇక్కడ తే తిరుపతిలోను, మళ్ళీ పేలేరు, చిత్ తుర్కల్ అక్కడంత గమ్మం గంగమ్మ ఆ జా తీర్నాలు బలే జేస్తారంట
కుడా
ఉ ఉమ్ హా అయిపోయిందా
ఉమ్ మా ఊర్లో కూడా మాకు మండలం లో చేసినారు మండలంలో అయితేన అక్కడ అమ్మవారికి అయింది. మాకు ఇక్కడ అమ్మవారు కొత్తగా కట్టినారా సంవత్సరం అయిపోయింది, గుడి ఓపెనింగ్ చేసి అప్పుడు ప్ర శిల ప్రతిష్ట చేసినప్పుడు చేసినారా అన్నార్ వా ఇప్పుడు ఇక పబ్బం లాగా చేస్సనారు, అంటే యాటల్లాగా పెట్టుకుంటారా చేయక చేయక చానా రోజుల అదే దాదాప్ పువ్ తా పద్నాలుగు ఏళ్ళు అవుతుంది
హు హ్ హు హూ
ఉమ్ ఇప్పుడు జేస్తన్నారా ఇప్పుడు జేసినాం అంటేనా వర్ సగా మూడేళ్ళు చేయాలి ఇప్పుడు చేసి మళ్ళీ మరుసట రా మళ్ళా మరుసటి మూడు సార్లు వరుసగా చేయాలంట పండగ అమ్మవారికి మల్ల తర్వా త్ ఐదేళ్లకు కానీ ఏడుయేల్లకు అట్లా ఎప్పుడ గాల అంటే అప్పుడు ఒక రోజు చెప్పుకొని పెద్దల మాట్లాడుకుని ఐదుయేల్లకొ మూడుయేల్లకు అ ట్లా
ఆహ
ఇప్పుడు మాత్రం మూడేళ్ళు వరుసగా చేయాలనేసి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది, ఈ నెల లాస్ట్ ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు ఐదు రోజులు
ఆ
ఐదు రోజులు ఉంటారా ముందు మూడు రోజులు కథ చెప్పడము గంగమ్మ గురించి ఆవులు అంటే ఆవులు గొల్లావులు కదా వాటికి గురించి అందుకు కథలు చెప్తారా బా జరుగుతాది ఇంకా రెండు రోజులు ముఖ్యంగా బాగా చేస్ తరు యాటల్ పెట్టడము ఇట్లా ఒక రోజు ఉమ్ చుట్టాలు ఈ పండుగ వచ్చిందంటే ఎక్కడెక్కడోళ్ళు వస్తారు మాకు చుట్టాలు మాకు మామూలు పండగ సంక్రాంతి ద దసరా ఉగాది ఇట్లా అంటేనా జనాలు తక్కువగానా మా వచ్చి చుట్టాల ఇది ఏదన్నా పబ్బ గానీ ఏదన్నా పెద్ద మదియాగర గాని లేదంటే మాకు పిల్ల పండుగనే చేస్తారు కొంతమంది మాకు పీర్లు ఉండవు కానీ దసగిరి సాం పడుగని చేేస్తామా దాని కూడాడ ఇలా అనేస్తారు ఇట్లా పబ్బం ఎలా అయితే చేసుకుంట న్నాము వాటికి కూడా అందరం అంటే చేసుకో చేసేది ముస్లిమ్స్ నడకల అయితేనా మేము మేము కూడా చేసుకుంటాము అంటే మ ముస్లిం కన్న అదేమ కన్నగుల్ళలమే అయితే మాకు అన్ని పనుగలు చేస్త త్తమ ఏ దస్త పండుగ చేస్తాము క్రిస్మస్ పండుగ చేసుకుంటాము అంటే మీది ఇచ్చే కూూడదానే ఏం లేదు మా ఊర్లో అన్ని గుళ్లు ఉన్నాయా అన్ని దేవతల పండుగలు చేస్తారు గర్జే
అచ్చ అచ్చా
అంటే అందరి ఇల్ల నుండి వస్తది మామలుగా పీరు మాదిరి కదా క జెండా పట్టుకని వస్తారు అందరిలో నుండి ప్రతి ఇండియ ను ఉండ వస్తాది మాకు
ఆ చూసాను నేను కూడా పిల్ల పడుగ చూశాను
అది కూడా మాకు బాగా సంవత్సరం సంవత్సరం చేస్తారా అది కూడా బాలే జరుగుతుంది నైట్ మా సాయంత్రం మొదలు పెట్టినాంట వంటలు చేయడము పొద్దులు మొదలు పెట్టిన సాయంత్రం అపోయిందనుకో సాయంత్రం నుండి తెల్లారుజన వరకు జెండాలు ఊరేగింపు పోంటాదా అది అయిపోయిన తర్వాత సేపు గ్యాప్ తీసుకొని మళ్ళీ పెద్ద జండా అయ్యితారు మన పెద్దజండు ఊరంతా తిప్పుకొని వస్తారా తెల్లరూతుంది మాకు అది కూడా బాగా చేస్తారు పడుగ
కే ఓకే రాలే
అవును
ఒక నిమిషం రా కాల్ చేస్తాను నేను
ఆ సరే
మ్మ్